హలో హలో విన్పిస్తుందా
విన్పించట్లేదా
ఆ కొంచెం మేబి సిగ్నల్ ఇష్యూ కావచ్చు
లేదున్ మీ వాయిస్ నాకు క్లియర్ గానే ఉంది.
ఆ అయితే ఓకే
మీరు కొంచెం కొంచెం నెట్వర్క్ ఉన్న దగ్గర వె వెళ్ళి మాట్లాడండి.
ఆఆఓకేకే మీకే ఫెస్టివల్ ఇష్టం అక్క.
నాకు దసరా అంటే ఎక్కువ ఇష్టం. మీకు
దివాళి, దసరా కూడా ఇస్త కొమే బట్ దివాళి కొంచెం ఎక్కువ. ఇష్టం
ఎందు
క్రాకర్స్, లైటింగ్స్ ఉంటాయి. కాబట్టి దీపాలులో
ఉహ క్రాకర్స్ అంటే ఓ పొల్యూషన్ బాగా చేస్తాం అన్నమాట.
నొ లేదు జస్ట్ చూస్త అ జస్ట్ సుర్ సుర్ సుర్ సుర్ బత్ తి
సిరుసిరు వత్త ఆ బ్యాచెనా నువ్ కూడా
ఎస్తట ఆ బ్యాచ్చ్
ఎందుకలాగా
అంటే ఓన్లీ అదొ ఒకటె గా కాలిస్తుండే. చిన్నపట్టీ నుండి మిగతావి చూస్తుండే. అంతే డాడీగాలిస్తే నేను చూస్తాను అంతే.
బయం
భయం అవును జస్ట్ దీపాలు దీపాలు పెట్ పెట్టుకుంటా పో అది బాగుంటది లైటింగ్స్ ఇంటికి డెకరేషన్ చేస్తాం కాబట్టి బతుగమ్మ ఇష్టామ ఫ్లవర్స్ ఏమి ఉంటాయి కాబట్టి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్
ఎలా సెలబ్రేట్ చేసుకుంటే అంట మరి
బతుకమ్మన
లేదు లేదు దీవాలి
దివాళి లక్ష్మీదేవి పూజ చేస్తాం నువ్ వ్వులు ఉన్న వాళ్ళు తెచ్చుకుంటాం అంతే నార్మలీ
ఉహూ
ఉమ్ మీరు ష్
మేము దివాలి అంటే ఎప్పుడు అమావాస్య వస్తుంది కాబట్టి సో ఆ రోజు కొంచెం ఏమంటారు ఇక్కడ బయటికి వెళ్ళాము అమావాస్య కాబట్టి పూజలు ఎక్కువ చేసుకు కోము చ స చెప్పండి
మీరు ఎలా చేసుకు ఆ వినిపిస్తుంది ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లం ఉంది
మామ ఢిలో వా
మీరు
చెప్పు ప్పండి నేనా దివాలి యా దసరా నా
అంటే మీ ఫెస్టివల్ మీకు ఇష్టమైన దసరా దసరా అన్నారు కదా
ఆ మా దగ్గర ఇక్కడ మా కాలనీలో మా ఊర్లో దుర్గామాతను పెడతాం అనమాట విగ్రహం లైక్ వినాయకుడు పెడతాం కదా సో అలా
మా దగ్గర కూడా పెడతారు నైన్ డేస్ ఫాస్టింగ్స్ ఉంటారు
ఫాస్టింగ్స్ ఏమి ఉండము కాపోతే ఒకవేళ మాల వేసుకు కొనే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు
నేను వేసుకుంటా నేను వేసుకుంటా త్రీ ఇయర్స్ అయితుంది వేసుకుంటా
అవునా
ఉమ్ మా కాలనీలో అంటే మా కాలనీలో ఈ ఇయర్ పెట్టిండ్రు దుర్గ దేవి పక్క కాలనీస్ లో పెడతారు మా ఇంటి ముందు టెంపుల్ ఉంటది సో అంట కన్యాక పరమేశ్వరి టెంపుల్ అని
అవునా మా దాంట్లో మా దెగ్గర ఓ ఏముంటాది దేవుని పెట్టిన తర్వాత దేవుని తెచ్చేటప్పుడు అసలు మా మా సైడ్ కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటాది ఎలా అంటే ఫస్ట్ రోజే లైక్ బ్యాండ్స్ వేప్పిస్తాం బ్యాండ్స్ వేప్పించి ఊరేగింపు చేస్తాం అంటే ఫేస్ రివీల్ చెయ్యము సాబ్రాణి పెట్టి ఇకా ఒక మా వీధి అంత తిప్పేసి ఆ తర్వాత ఒక చోట పెడతాం నెక్స్ట్ డే అది పూజకు స్టార్ట్ చేస్తాం కదా దా ఇంకా నవరాత్రి స్టార్ట్ అవుతాది కదా నవరాత్రి రోజు తీసుకొచ్చి మాల పెట్టుకునే వాళ్ళు ఉంటే మాల పెట్టుకుంటారు లేకపోతే నార్మల్గాని కూర్చో పెడతాం ఆర్ ఉంటారు కనీసం ఐదు ఐదుగురు ఆరుగురు అలా పెట్టుకుంటారు మల్ల
ఆ
అండ్ ఇంకా ఎవ్రీడే ఏముంటది ఎవ్రీడే రూపాలని అవతారన్ని బట్టి రూపాలు ఎవ్రీ డే కొత్త కొత్త సారీస్ మ్
ఒక్కొక్క అవతారం అగక్క దాన్ని ఆడతారా మీరు ధన్య బతుకమ్మ వేరే
ఆ అది ఈవినింగ్ ఈవినింగ్ అంటే ఇప్పుడు మార్ని ని ఎవరు ఆడము ఎవరి పనుల్లో వాళ్ళు మార్నింగ్ జస్ట్ ఒక చిన్న పూజ చేసుకుంటాం ఆ ఈవనింగ్ ఈవి పూజ అయిపోయిన తర్వాత బతుకమ్మ ఎవరన్నా చేస్తే ఇ ఇది స్టేజ్ ముందుకు తీసుకొచ్చి అక్కడ ఆడతాం అన్నమాట బతుక ఫాస్ ఒక రెండు పాటలు బతుకమ్మకాడేసి ఆ తర్వాత ఇంకా
ఇంకా ఇంకేం ఫెస్టివల్స్ ఇష్టం మికు
ఇంకా అందులోని చిన్న చిన్న గేమ్స్ అలా పెడతారు యవారు మోట్వ్షాన్ వుండా డానికీ యవారు యుత్లో కొంతమంది మెంబార్‌సు ఉంతరు ఎవారి థింగ్ వాళ్ళే చూసుకుంటరు
కమిటీ మెంబర్స్ అక్క
యుటి నాట్ కమిట్ ఇది ఆర్ నాటి కమిటీ సోమారం లే వాళ్ళేం చెస్టారు ఏమన్నా ఇంటెస్టింగ్ ఉండాలని చెప్పి చెప్పేసి చిన్న చిన్న గేమ్స్ పెడతా ఉంటారు అండ్ గిఫ్ట్స్ ఫస్ట్ ప్రైజ్ళ్ళకి సెకండ్ ప్రై్ వాళ్ళకి చిన్న గిఫ్ట్ సే
ఆ ఓకే
అండ్ యాజ్ యూజువల్ గా ఆ ఊరింగ్కు మా మేం ఊరు ఊరు మొత్తం వేసుకుంటాం సో కొంచెం బా ట మా సైడ్ మా సైడ్ అంటే అందరు సైడ్ ఇలానే చేస్తారు కాదు కానీ మా ఇంకా కొంచం ఎక్కువ ఎంజైమెం
పాతేనే బట్ నాకు తెలి తెలియదు అక్కడ కీ పెడతారన్న విషయం తెలీదు
పక్కన మాట్లాడ క రా నాన్న
ఆ ఓకే అంటే ఎవరు చిల్లు హాస్టల్ కీస్ కావాలి యా ఓకే ఓకే అక్క మీరు కంటిన్యూ చేయండక్క
ఆహ్ ఐం ఆల్రెడీ డన్ రా
ఓకే ఈ నార్మల్ చిన్నప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఉంటలేదు ఫెస్టివల్స్ నార్మల్ గా పూజ చేసుకున్నామా అయి పిమ్లా అంతే ఫాషింగ్ హ్మ్ తే రెడి అయినమా టూ ఫోర్డోస్ దినమా అంతే నో ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ అసలులే లేదు చేయాలికదా ఫెస్టివల్ జర్ కోవాలి కదా అని జరు కుంటున్నారు అందరు మనస్ఫూర్తి ఎవరు జరుపుకోవట్లే
మరి నువ్వు
నేను ఊ చిన్నప్పుడు చాల ఎక్సైట్ మెంట్ అయ్యేదాన్ని ఫెస్టివల్స్ వత్తె కొత్త డ్రస్సులు దొరుకుతాయి కదా ఇప్పుడు అట్లేం లేదు నార్మల్ ఓకె కానీ పీస్ ఫెస్టివల్స్ వత్తె పీస్ వస్తాది. కొంచం పూజ చేసుకోవడంలో హ్యాపీ మళ్ళీ మేము హాస్టల్స్ లో ఉంటాం కాబట్టి అక్కడికెల్ ఇంటికెళ్తాం జరుపుకుంటాం కాబట్టి కొంచెం హ్యాపీ ఉంటది.
అవును హాస్టెలోనె నేను గూడ హాస్టెలో ఉన్న ప్పుడు ఆ ఫెస్టివల్ వచ్చిందంటే ఇంటికెళ్ళల్ కాబట్టి అవు మస్తు ఎంజాయ్మెంట్ ఉంటది. అప్పుడు అమ్మా అమ్మ వెళ్ళంగానే మనకిస్ ఇష్టమైనవి నాన్న గుడా మనకి ఏమేమిస్ టం అవి తెచ్చిపెడ్ తారు అవి వండి బెడత్ తారు అవి తింటాం అప్పుడు బాగుండేది. నిజంగా
నిజం అక్కా ఇప్పుడు కూడ బానే ఉంటాది
ఉం
వెళ్ళిన టూ డేస్ మన ఇంటికి మనమే గెస్ట్లు. ఇంకా మొత్తం ఏం తింటావు ఏం చేస్తావు రెస్ట్ తీసుకో ఏం అన్నీ అవి ఉంటాయి తత త హల్ డె థర్డ్ డే నుంచి కతం నార్మల్
ఆ అవును
ఇంకా ఏ ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం ఇది ఒకటేనా దివాళి ఒకటేనా
దసరా ఒకె దివాలీ సంక్రాంతి వేమంత్ ఉండదు శివరాత్రి ఇష్టం అక్క నాకు శివరాత్రి
ఉ ఏంచేస్తావ్ శివరాత్రికి ఉంటావా జాగారమ్
ఆ జాగరామ్ ఇంకా ఫాస్టింగ్ మా సైడ్ శివరాత్ త్రి చాలా బా చేస్తారు.
ఉ హు
అక్కడ ఆ టెంపుల్ లో జాతర జరుగుతది పెద్దది. ఈజవాన్ టెంపుల్ అనేస్ చాలా మల్లన్న స్వామి టెంపుల్ అంటారు చాల పెద్ద జాతర జరుగుతుంది ఒక వన్ వీక్ వరకు ఉంటంది జాతర కానీ ఆల్మోస్ట్ శివరాత్రి రోజు మాత్రమే పబ్లిక్ చాలా మంది ఉంటుంది ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు అన్ని ఉంటాయి ఆడుకోడానికి ఓ జాతర లే పెడతారు మంచిగా ఎగ్జిబిషన్ పెడత
ఓహో పర్లేదు బానే అన్నమాట ప్రతి శివరాత్రికి
శివరాత్రికి ఎంజాయ్ చేస్తాం టెంపుల్ కే వెళ్ళి అట్లా దర్శ దక్షిణం చేసుకోవడానికి చాలనా టైం పడు అంతా పెద్దల క్యూ ఉంట టది
హుమ్
చనా మనం ఏమంటారు మార్నింగ్ ఫోర్ కట్లే వెళ్తే, ఆ నైన్ నైన్ థర్టీకి అలా అయితే దర్శనం అంతా లైన్ క్యూ ఉంటది. మార్నింగ్ అయితే ఈవనింగ్ నైట్ అయితే నార్మల్గ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో అవుతాయి ఈ నార్మల్ డేస్ మనం ఇలా వెళ్తాం కదా మన్ డేస్ ఇట్లా సండేస్ వెల్తంగా అప్పుడు అంత ఏం పబ్లిక్ ఉండరు
అవునా
అప్పుడు శివరాత్రి అప్పుడే చాలా వస్తారు చాలా బాగా డెకరేషన్ చే టెంపుల్లో
అవును నిజమే
అదే చాలా బాగా డెకరేట్ చేస్తారు మళ్ళీ తర్వాత ఇగ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు మా ఇంట్లో అందరు ఉంటారు ఫాస్టింగ్
ఇక్కడ మా ఊర్లో కూడా టెంపుల్ ఉంది కానీ టెమి ఇక్కడ టెంపుల్కి ఏళ్ళలేదు ఆ వేరే టెంపు పుల్కెళ్ళాం అనమాట అక్కడ జాతర బాగా చేస్తారు జాతరలెక్క చేస్తారు సో ఏమంటారు చిన్న నది కూడా ఉం సో అక్కడికి వెళ్ళేసి స్నానం చేసి అంటే మునగుదం స్నానం కాదు మునిగే సి మున్న దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటారు లేకపోతే ఎగ్జిబిషన్ జ అది జే ల్స్ అవన్న ఉంటాయి కదా గేమ్స్ అవన్న ఆడేసి వచ్చేస్తాం కాకపోతే ఈవినింగ్ టైమ్ లో వెళ్తే బాంటది
ఆ
ఓకే అక్క మరి
ఓకే రా
ఓకే అక్క